హాలో ఆ ఏం చేయాల ఖాళీ ఇప్పుడే అన్నం ఆకలి అయితంటే పోయి తినేసి
అప్పుడే తింటారా
అంటే మధ్యాహ్నం తినల్లేళె అందుకని ఆకలి అయితాంటే
ఉహూ
పోయి తినేది వస్తీ
హ్మ్
అట్లా
నేను ఇంకా మంచిగా అంత గాలి తోలుతా బాగా వర్షం పడేలా ఉంది ఇంకా బాగు ఫుల్గా పోయి బజ్జీలు ఏమనా తింటన్నారు అనుకునా
హ్మ్ అంత లేదు ఆ అంత డబ్బులు లేదు ఆ మూడు లేదు తినేకి
ఉహూ
హ్మ్ అందుకే అన్నం ఆక్కలైతాంటే పోయి తినేది మెస్ లో
మెస్ లో
నెస్లో
మెస్లో
మెస్లో
ఓకే మ్
ఎట్లా చెప్పండి బయటకు పో బయటకు వచ్చినాలంటే డబ్బులు ఖర్చు అయితాదీ డబ్బులు ఖర్చు పెట్టేకి పోలేది గటిగటిగా నేనువ్ పోయింటివా
ఆ నే పోయినా అందుకే నువ్వు రాలేదనే చేసినా
ఆహా
ఉ ఎందుగో ఇరోజు రాలేదూ
ఊ రాబుద్ది కాలేదులే
అలా కన్సిస్టెన్సీని కోల్పోతే ఎట్లా మీరు ఒక పెద్ద క్రికెటర్ అయితారని
ఆ అవునులే
ను
ఏంది పొట్లంసౌండు వత్తాంది నువ్వేమో తింటున్నావు కదా
ఇదీ ప్రోటీన్ బార్
ప్రొటీన్ బారు అంటే కండలు పెంచేద్దామనే
అవును అక్చుల్ షుగర్స్ ఉన్న చాక్లెట్స్ అన్నీ తినకూడదు నాకు చాక్లెట్స్ అంటే ఇష్టం కావ్ట్ట్ దాంతో దీన్ని రీప్లేస్ చేస్తాను
ఆ హా
హ
ఎట్లైతేమే తింటున్నావ్ అదే ఏంది బొపొట్లంసౌండ్ వస్తోంది ఏంది చూస్తా అంటి
మ ఇజా ఈరోజు ఎవరో ఒక అమ్మాయి చాక్లెట్ ఇచ్చిందంటనే మరీ బాగ ఎంజాయ్ చేసినావా
ఆ తిన్నిన్ తర్వాత కడుపలో అంత తిప్పుతాంది మోషన్స్ పోయినటుండె
అది అది అంతా తిండం వల్లనే మధ్యాహ్నం లంచ్ చేయలేదు అంత కడుప్ఫుల్ల పోయింది అని ఆనుకుంటా
దాని వల్లే తినేష్ నానా కడుపు ఫుల్లైపోయింది తల్కాయ నొప్పిస్తాందిక పెద్ద చాక్లెట్ ఇచ్చిందిలే
హ పెద్ద చాక్లెట్ అంటె
పెద్ద చాక్లెట్ అంటే డైరీ మిల్క్ ఓరియో ఉంటాయి చుడు అది
మ్ హ
నువ్ ఎప్పుడు తిన్నావ అది
మ్ లేదండి మాక్ వంద వద్ద పెద్దజాగిలెట్లు ఎవ్వరీయరు అనా అంత డబ్బులు పెట్టి కొనుక్కునేంత షావుకార్లు కాదు మమ్
నే నేను కొనుగునే అంత షావుకారిని కాదు కానీ అట్లా
అంటే మీకు కనీసం ఇచ్చే ఫ్రెండ్స్ అన్నా ఉన్నారు కదా మాకు వాళు కూడా లేరు
అవున్లేండి
ఉ మా ఫ్రెండ్స్ అందరూ ఇంక నాతో తీసుకొనిద్దామనే ఉన్నారు అంతా మీలాంట వల్లే
ఆ హ అంటే ఇప్పుడు నేను నీ దగ్గర ఏంజ్ చే తీసుకున్నానుమ్మా
అంటే చెప్తునా ఎగ్జాంపుల్
ఆ ఎగ్జాంపుల్కే ఎందుకు నేనేం నీవి ఇప్పుడేం తీసుకున్న నీది నీ వస్తువుని ఏం తీసుకోలేదు నీ వస్తువుల్ని
బో
ఉమ్ ఉ నాకెందుకు పాట పాడ బుద్ధి అవుతాంది
ఏం పాటండి పాడండి ఒక పాట చూద్దాం
నేను పాడను నాకు పాడబుద్ధి కాలే ఇంట్రెస్ట్ లేవు
ఆ ఇప్పుడే కదా పాడు బుద్ది అయితాందన్నావ్
ఇంట్రెస్ట్ ఎప్పుడుది సెకండ్స్ లో మారిపోతుంది
నీకెమన్
మూడు స్వింగ్సే
ఓకే అంటే నేను యాక్చువల్గా మూడు అన్ని అమ్మాయిలకి ఉంటాయి అనుకున్నాను ఇప్పుడు మీరు ఎందుకు మీకు వస్తున్నాయని
ఎప్పె అమ్మాయిలకె ఉండాలని ఏం లేదు అబ్బాయిలు కూడా ఉంటాయి రూల్ ఆ రూల్ ఎక్కడ ఎక్కడ ఉందో చూపించు ఓసారి
నా బుక్లో నా డైరిలో ఆ కాబట్టి అందరు అదే ఫాలో అయితారు
నువ్వు రాసుకున్నేటీవివన్నీ ఫాలో కావాలంటే అంతే ఇంకా
నాతో ఉండేవాళ్ళు అంత ఫాలో కావాలి
ఆ అప్పుడయితారు నీతో ఉండేవాళ్ళు ఫాలో అవుతారు మేం ఎందుకు ఫాలో అవుతాం
ఆ అండి ఇప్పుడు మీకు దే దేనికోస్తాయండి అన్ని మూడు స్వింగ్స్ చెప్పండి
ఆ తెలీదు అది అంతే ఒకసారి అట్లా మెంట్లు ఆ ఏం చేస్తాను చెప్పు మనం నా మెంటాలిటీ అట్లా నాకు ఒకసారి మెంటల్ వస్తుంది గజినీ టైపు ఆఫర్ రెండు
రెండా
ఆక్చుల్లీ అన్న లాంటి ఫ్రెండ్
ఆ ఈడే తెలిసిపోతాదాంది మీరు ఎంత పెద్ద గజిని అని
హు మా ఫ్రెండ్ కూడా అన్న అవుతాడు ఇంటర్వ్యూలో
ఓకే ఓకే మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారంట
చాలా మంది ఉన్నారు అందరిని డిలీట్ చేసేసిన నేనే ఈ మధ్య ఏం చేస్తాం చెప్పు అట్లా విధి అట్లా ఆ ఆడిస్తాంది
ఉహు అంటే ఇప్పుడు మంచి ఫ్రెం డ్స్ దొరికిినారా మీ ట్రైనింగ్లో
దొరికినారు
అందుకని మిగిలినోళ్ళ అందరినీ మర్చిపోయినారు
అట్లనేం కాదు వా కొత్తగా ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత మంచోల్లెం కద యాడ ఉరికనే అట్ల అంతే మాట్లాడుతాం అంతే
ఉహు
ఏ కంబైన్డ్ ఆ మంచోళ్ళు అంటే చాక్లెట్లు తెచ్చిచ్చినట్టు ఫోన్ కాల్ మాట్లాడితే ఆ ఇంగా షర్ట్లు అట్లాంటి ఏమన్నా కొని కొనిస్తే
ఫ్రెండ్స్ ఎవరండి అన్నన్ని డబ్బులు పోస్తారు మీకు అంటే ఇప్పుడు మీరేం చెప్తన్నారు ఖర్చు పెడితే మంచోళ్ళు అంటన్నారా
అంతే
మరి మీరేం పెట్న్నారు
ఆ నేనేం పెట్లేదే
మరి
అది నా ఇష్టము
మరి మా వాళ్ళు మీతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తారు మరి
అది వాళ్ళ ఇష్టము
ఈ ఉమ్
ఆ అంతే కదా
అప్పుడు మీ మీతో కట్ చేస్తే
కట్ చేస్తే చేస్తారు అది వాళ్ళ ఇష్టము
అ
ఊ నాకేం సంబంధం నాకు సంబంధం లేదు అట్టమ్ టివి అంతే కదా
కదా ఊ
ఆ అది కత అలాంటి మైండ్ సెట్ ఉండల్లా
ఉహు దాన్ని పిచ్చి అంటరండి పిచ్చి కొవ్వంటారు కొవ్వు
మె మెంట్లు పిచ్చి కాదు కోవు కాదు
పొగరు పొగరు అంటారు ఇంకా మాట్లాడితే
యాటిట్యూడు
ఆ అదే
యో చూసినవ్ అనుకో యాటిట్యూడ్ కింగ్ అని ఉంటుంది ఇన్స్టా బయో
ఓహో మీరంతా ఆ బ్యాచ్ కి సంబంధించి వాళా ఓకే ఓకే
అట్లా వ
మరి మీ మీ ఆటిట్యూడ్ కింగ్కి సరిపోయే ఆటిట్యూడ్ క్వీన్ ఎతికినారా హలో
ఉ హలో యాటిట్యూడ్ క్వీ యాటిట్యూడ్ క్వీనే ఇచ్చిండేది చాక్లెట్ నాకి
అబ్బో ఆహా కత చాల దూరం పోయింది అయితే
ఉమ్ అంతే కదా ఎట్ల ఎతుక్కోవాలి ఇంగా కా అయితుందేమి
ఈ అందుకనే మీకు ఫ్రెండ్స్ గుడ గుర్తుకు రావట్లేదు.
ఉమ్ అందకనేే మాగేవూర్ ఫ్రెండ్స్ వద్దు మాకున్నే ఫ్రెంస్ చాలు, ఉన్నోళ్ళు ఎళ్ళిపోయిన గుడ నే నాకు బాధలేదు. అట్లా ఉమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు
ఫోన్ చేసి దొబ్బుతాన్నావని అంటున్నావా నాతో?
ఉహు అట్ల కాదు ఫ్రెండ్సు ఎక్కడ పోతే అక్కడ ఫ్రెండ్స్ జనరేట్ అయితాంటారు అంతే ఫ్రెండ్స్ కరువు ఆ ఇట్లా ఆర్ టి సీ బస్ స్టాండ్ లో బస్సు లాంటోళ్ళు అంతా
బాబబ్బాబా
ఉమ్ బస్సులు కరువులే
ఈ మాటల అన్నీ మీ ఫ్రెండ్స్ విన్నారనుకో, మేమ అందరం కలిసి వచ్చి కొడతాం మీతో
ఉమ్ మరి అంతే కదా కొట్ టడం ఏందు కొట్టడం ఎందుకండి అది నీ రియాలిటీనే కదా ఇప్పుడు ఎక్కడ ఏ ప్రదేశాలకి పోతే, అక్కడ బస్ స్టాండ్ ఉంటుంది అట్లా. అంతే ఫ్రెండ్స్ కూడ అక్కడ జనరేట్ ఐతారు, ఏర్పాటు చేసుకుంటాం మనం, మనం మాట్లాడేదాన్ని బట్ కుట్టి
ఆహో అంటే మీకి ఊరికి మీ అవసరం కోసం మీకు ఫ్రెండ్స్ అందరు కావ్వల
అంతేకదా ఇవరికైనా అవసరమే.
నో
ఉమ్ మరి ఇంకేంటి మీరీ ఫ్రెండ్షిప్ చేస్తారా ఎవరితోన్నా, లేదంటే చేస్తున్నారా ఎవరితోన్నా?
ఆ అవును ఇప్పుడు నువ్ కూడా మా నా ఫ్రెండ్ నన్నే కవర్ చేసిండేది, ఫోన్ ఎందుకు చేస్తాం లేకపోతే
ఉమ్ వద్దులే దీని గురించి మాట్లాడకూడదు. ఇప్పుడు వేరే వాళ్ళతో మా నీకు ఫ్రెండ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఉన్నారా గర్ల్స్ లో?
ఆ ఉన్నారండి
ఆ మరి నువ్వు ఎందుకు ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ చేస్తాన్నావు వాళ్ళతో?
నీ దగ్గర ఏమన్నా ఉన్నాయా బ్యాగ్ల ఏ అడుగు సరే అండి, మేం మళ్ళీ చేస్తాను మేము బయటికి ఎళ్ళాల బై
అప్పుడే అయిపోయి టైము బా
ఉమ్ అప్పుడే
బాయ్